హలో
హలో
ఆ హలో అండి చెప్పండి ఉహు ఈ రోజు మన టాపిక్ వచ్చేసి సాంప్రదాయాలు
ఓకే అండి
ఓకే సంప్రదాయాలు అంటే మనము పండగలు అనేవి సెలబ్రేట్ చేసుకుంటాము ఆ పండుగలు సెలబ్రే ఇప్పుడు ఈ కాలంలో ఏంటి అంటే పండగలు సెలబ్రేట్ చే చూసుకుంటున్నారు అయిపోయింది అంటే అయిపోయింది అన్నట్టుగా కాకుండా సంప్రదాయం అంటే ఆ పండగను ఎలా సా సాంప్రదాయకంగా చేయాలి లి అండ్ ప్లస్ ఇప్పుడు చిన్న పిల్లలకు ఏంటిది అంటే తల్లిదండ్రులు చెప్తనే కాద అంటే ఆ పండగ యొక్క ప్రాముఖ్యత ఏంటిది సాంప్రదాయాలు ఏంటిది దానికి పద్ధతులు ఏంటివి అనేది తెలుస్తు ఉంటుంది సో ఆ పద్ధతులన్నిటిని పాటించి సా సాంప్రదాయాలు అనేది వాళ్ళకు తెలిసింది అనుకో ఇన్ ఫ్యూచర్ జనరేషన్ అనేది అలా ప్రొసీడ్ అయిపోతూ ఉంటుంది సో దాని కి తగ్గట్టుగా అనేది మనము ఆ సాంప్రదాయ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు కొంతమంది జీన్స్ అలాంటివి అనే అంటే మన సాంప్రదాయం ఏంటిది ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి సో ట్రెడిషనల్ ట్రెడిషనల్గా వెళ్ళాము అనుకోండి అక్కడ ఒకటి ఉంటుంది సో అలాగా అలా వెళ్ళాలి అనేది వాళ్ళలకు నేర్పించాలి ఇప్పుడు అంటే వెకేషన్ కి తగ్గట్టు ఉండాలి అనే పద్ద్దతి అనేది పాటించాలి అని నేను అనుకుంటున్నా చెప్పండి మీరు
అవునండి కరెక్ట్ మీరు అన్నారు టెంపుల్స్ కి వెళ్ళేటప్పుడు కరెక్ట్ ఒక మన ఒక డ్రెస్ మనం ఏం ఎసుకోవాలి ఎక్కడికి వెళ్తే ఏం వేసుకోవాలి అన్నది ఒక్కొక్క పద్ధతి ఉంద ఉందండి దేనికైనా కూడ ఆల్రెడీ కొన్ని కొన్ని టెంపుల్స్ లో అ అలో లేదు జీన్స్ అండ్ టీ షర్ట్స్ అయినా కూడ మన సైడ్ ఏం చేస్తున్నారు వాళ్ళు పాటించకుండ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళే చేసేసుకుంటున్నారు కాలేజీ కాదు కదా టెంపుల్ అంటే అదొ ఒక దేవాలయం అద ఒక పవిత్రమైన స్థలం కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు మనం పవిత్రంగానే ఎళ్ళాలని మన మనసులో ఉండాలి కాని ఎవరో ఏమో చెప్తున్నారు ఎవరో మాటలు వినాలి అని అసలు పట్టిచుకో కుండా ఈ కాలం అమ్మాయిలు అలానే ఉన్నారు అసలు మా టైమ్ లో అయితే ఖచ్చితంగ ఫెస్టివల్స్ కి శారీస్ హాఫ్ శారీస్ ఎప్పుడైనా లంగా ఓనీలు మ నైంటీస్ నైంటీస్ అండి
అదే నైటీ నై నైన్టేస్ అయిన కూడ అదే కదా అండి ఇప్పుడున్న జనరేషన్ అంలానే తాయ రైతే ఓకే ఓకే చెప్పండి
ఆ సో మేమైతే ఎటేల్లిన కూడ సాంప్రదాయంగ వెళ్ళే వాళ్ళం మ మా పేరెంట్స్ మా చెప్పేవాళ్ళు ఆ డ్రెస్ ఏంటి ఆ పద్ద్దతులు ఏంటి చాల బెదిరి బెదిరిచే వాళ్ళండి ఆ టైమ్ లో కొట్టే వాళ్ళు కూడ బట్టలు ఏంటి ఆ జీన్స్ కొనుక్కోవాలంటే మా ఇంట్లో అయితే ఇంకా అది అది ఒక వేస్ట్ డ్రెస్ అన్నట్టు ఇంకా అది లె గ్గిన్ అండి లెగగిన్ కూడ వేసుకొనికపోయే వాళ్ళు అట్లాంటి కాలంలో వేరే అట్లాంటి టైం అండి మాది ఇప్పుడు ఇప్పుడు చూస్తే అసలు వీళ్ళకి ఎంత ఫ్రీడమ్ అసలు అసలు ఏమైనా వేసుకోవచ్చు ఎట్లైన హెయిర్ లివ్ చేసుకోవచ్చు మాకైతే మా టై ఆ టై లో అయితే హెయిర్ ఆయిల్ పెట్టి జడ టైట్ గా అల్లి రెండు జడలు ఏసి పంపేవాళ్ళండి ట్యూషన్స్ కి అలా ఉండే అలా అలాంటి సాంప్రదాయం పిల్లలు ఇక్కడ ముందు కొంచెం హెయిర్ కట్ చే చేసుకని హెయిర్ లీవ్ చేసుకొని వెళ్తున్నారు పిల్లలు ఏంటి ఎటు పోతున్నాయ్
అదేనండి ఇప్పుడు ఉన్న జనరేషన్ న్ ఎంది అంటే మీరు అన్నట్టే కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్న జనరేషన్ ని ఫాలో ట్రెండ్ అనేది ఫాలో అవ్వాలనేది ఫాలో అవుతున్నారు సో ఇన్కేస్ మీరన్నట్టు ఇ ఇప్పుడున్న జనరేషన్ లో అలానే మీరు ను ఆయిల్ పెట్ పెట్టుకొని అలా పెట్టుకొని ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక మూవీ ఉంది చూడండి ఏది ఇది బేబీ మూవీ
కే
ఆ బేబీ మూవీనా ఇప్పుడు అలానే వెళ్ళండ్రనుకోండి కో స్టూడెంట్ ఎలా ఎక్కిరిస్తారు అది కూడా వాళ్ళ కూడా అంటే వాళ్ళ కల్చర్ అనేది వాళ్ళ ట్రెండ్ అనేది వాళ్ళు ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నా ఇప్పుడు ఇన్ కేస్ మనమే మన ట్రెడిషనల్ మన ఇంటిని ఫాలో అవుదాము అంటే అలా కుదరట్లేదు కదా ఇప్పుడు ఆ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు ఇంకా అలా వెళ్తున్నారు అ ఒకవేళ అలా వచ్చినం అనుకో ఇంకా వాళ్ళు ఏదో అన్నట్టు ఏదో వీళ్ళు వీళ్ళ ఏదానికి కాదు ఏదో ముద్దపప్పు అని అలాంటి అన్న మాటలు అన్ మాటలు అలా అవుతు న్నాయి సో వాళ్ళు ట్రెండు ఫాలో అవుతున్నారు అంతే ఇంక అక్కడ జరుగుతుంది అదే కాలం అనేది కాలం అలా ఎళ్ళిపోతూ ఉంటుంది సో ఇంకా అలా అని కాదు ఇంకా మెయిన్ గా చెప్పాలంటే ఇంకా కాలేజీ లో కాలేజ్ లో కాలేజ్ జిస్ అయినా ఈవెన్ స్కూల్స్ లోనైనా అలానే నడుస్తూ ఉంది
అవునండి ఈ ఈ జనరేషన్ పిల్లలకి తెలుగు కూడా రాదండి అసలు మనతో మాట్లాడాలంటే తెలు ప్పుడ మాట్లాడ డైరెక్ట్ ఇంగ్లీష్ లోనే వాళ్ళకు అసలు తెలుగు కూడా రాదు తెలుగు మాట్లాడాలంటే వాళ్ళు ఏదో ఫారినర్స్ లాగా ఉ ఏదో యుఎస్ నుండి వచ్చినట్టు మాట్లాడుతున్నారు మొత్తం వాళ్ళు ఇంకా పిల్లల పిల్లలు చేరితనయితే మొదం ఇంగ్లీషె అసలు తెలుగు అయితే ఎక్కడ కనిపించట్లేదు అసలు సాంప్రదాయాలు ముందు ముందు ఇంకా రానున్నాయి ఇది టూ జీరో టూ సిక్ స్ టూ జీరో టూ జీరో ఫోర్ జీరో వరకి మన సాంప్రదాయ అసలు మన తెలుగు అసలు ఎక్కడైనా వినిపిస్తదో లేదో అన్న ఆలోచన ఉంటుంది ఒక్కొక్కసారి నా
అవునండి ఇప్పుడు డెఫినెట్ గానే మీరన్ అంటున్నారు కదా ఇంగ్లీష్ అని అంటున్నారు కదా డెఫినెట్ గా అండి ఇప్పుడు స్కూల్స్ లలో కూడా ఆ తెలుగు మాట్లాడితే పనిష్మెంట్ ఇస్తున్నారు ఫైన్స్ ఇస్తున్నారు ఇలాంటివన్నీ కూడా స్కూల్స్ లో అవ్ స్తున్నాయి సో అలాని పా అలాని చేస్తున్నారు కూడా స్కూల్స్లలో కూడా ఎవ్రీ వన్ ఇంగ్లీష్ లోనే టాక్ చేయాలి అనేది స్ట్రిక్ట్ గా పర్మి చేస్తున్నారు సో వాళ్ళకు కూడా అదొక ప్రాబ్లం అయిపోతుంది సో వాళ్ళకు అనేది తెలుగు అనేది చాలా తగ్గిపోతుంది ఈవెన్ మా బ మా పాప కూడా ఒ తనకు తెలుగు అంటే చ ఏమంటం భయపడతది తెలుగు అనే సబ్జెక్ట్ అనేది రాదు ఇంగ తెలుగు ఆ ఇప్పుడు స్కోరింగ్ అనేది తెలుగు సబ్జెక్ట్స్ లో తగ్గిపోతుంది సో అలాని కాకుండా ఆ ఏ ఎ నే నేను ఏం చెప్తానంటే తనుకు అంటే నెన్ మోస్ట్లీ ట్రై ట్రై చేస్తానావ్ సో అది కాదమ్మా ఇంపార్టెంట్ ఇప్పుడు నీకు ఆ సిక్స్ సబ్జెక్ట్స్ లో అన్ని సబ్జెక్ట్స్ టాప్ లోనే ఉండాలి ఎక్క మార్క్స్ తగ్గిపోయినా కూడా ఒక దగ్గర దెబ్బతీస్తుంది సో మీరు అన్నిట్లో ఫోకస్ చెయాలి అని నేను చెప్తుంటాను ఇంకా ట్రై చేస్తుంది ఇప్పుడు నేను సమ్మర్ హాలిడేస్లలో కొంచము తనకు వీక్ గా ఉన్న ఆ తెలుగు సబ్జెక్ట్ అనేది టీచ్ చేస్తూనే ఉన్నా
ఓకే కానీ ఆ టైమ్ లో ఉన్నంత ఆ కట్టు బొట్టు సా సంప్రదాయాలు ఏం లేవండి ఇప్పుడు ఎవరైనా కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉందనుకో కొండి వాళ్ళు జస్ట్ దేనికోసం ఫోటోషూట్ కోసం జస్ట్ ఫోటోస్ తీసి స్టేటస్ పెట్టడానికి స్టోరీ పెట్టడానికి స్నాప్ పెట్టడానికి మాత్రమే వాళ్ళు ఆ సమయాన్ని కేటాయించుకొని వాళ్ళేం ముగ్గులేయరండి ముగ్గు గులు దగ్గర కూర్చొని ఒక ఫోజ్ ఇస్తారు ఇంకేం చేస్తారు కాసేపు అటు ఇటు తిరిగి ఆ హఫ్ సారీని సారీని కొంచెం షో ఆఫ్ చేసేసి ఆ డ్రెస్ అది ఇంకా అన్ని పెట్టుకొని అమ్మో ఇది చికాకు ఇది చిరాకు ఇదమ్మో మెరేట్ల వేసుకుంటున్నారు ఇంకా హేళన మనల్ని ఇంక అందులోనే అమ్మో దీంతో మేము సర్వీవ్ అవ్వలేము ఆ ఫంక్షన్కి వెళ్తే శారీ కట్టుకుంటే కొన్ని కొన్ని మీరు రీల్స్ లో కూడా చూసుంటారు రాగానే డోర్ దగ్గర నుండి శారీ ఇంత పైకి లేపుకొని డోర్ దగ్గర నుండే సారీ ఇప్పుకుంటా అట్లా రీల్స్ చేస్తా న్నారండి ఎట్టు పోతుందండి సాంప్రదాయాలన్నీ
అవునండి డెఫినెట్ గా మీరు అన్నట్టే ఆ సాంప్రదాయాలు అంటే ఇంక అన్ని ఇ అలా అయిపోతున్నాయి ఇగ ట్రెండును ఫాలో అవుతున్నారంట కదా అలానే ఫాలో అవుతున్నారు కానీ పిల్లలు ఉన్నారా
ఆ ఒక బాబు
ఒక్క బాబు ఒకే అలా అవుతుంది అయితే ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఆ అంటే వాళ్ళు రీల్స్ చేయడము అలాంటివి ఇలాంటివి అనేది కాకుండా ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ అనేది జెంజెడ్ ఇప్పుడు ఒకటి మీరు న్యూస్ టీవీలో చూస్తారా ఏంటి దాన్ని ఏమంటారు డ్రామా జూనియర్స్
ఆ
డ్రామా జూనియర్స్ మొన్న ఒక స్క్రిప్ట్ వచ్చింది చూసారా
లేదండి మొన్న చూడలేదు
ఒక స్క్రిప్ట్ చేసారు సో అది ఏంది అంటే జెన్ జెడ్ జనరేషన్ వాళ్ళ బిహేవియర్ పర్ ఎలా ఉంటుంది ఇన్ ఫ్యూచర్ అ ఫ్యూచర్ అనే స్క్రిప్ట్ సో ఆ స్క్రిప్ట్ లో ఏంటి టీ అంటే జడ్ జిడ్ నమ్ బా ఆమెకు ఒక పాప ఉంది ఆ పాపకు ఆ పాపకు ఒక పాప ఉంది సో ఏది అడిగినా ఇన్ కేస్ మమ్మీ నాకు ఇది తినాలనిపిస్తుంది అంటే వెయిట్ వెయిట్ అని యాప్ యాప్ పన్ చేసేసి ఆర్డర్ పెట్టేసింది ఇంకా ఏది కావాలన్నా ఇంకా యాప్ ఓపెన్ చేసి పెట్టేస్తుంది మమ్మీ ఒక్కోసారి నీ చే వంట చూడాలని ఉంది మమ్మీ అని అంటే ఆగాగు వెయిట్ వెయిట్ ఆ యాప్ ఓపెన్ చేసేసి వంట వంట మనిషిని పిలిపిస్తది పిలిపించిన తర్వాత మళ్ళీ అప్ పోపి మళ్ళీ ఒంట మనిషి ఇగ ఏమంటాడు తు వెజిటేబుల్స్ కట్టింగ్ చేసే వాళ్ళు కావాలి అంటే మళ్ళీ ఒక యాప్ ఓపెన్ చేసేసి వెజిటేబుల్ కట్ చేసి ఆయనని పిలిపిస్తది పిలిపించిన తర్వాత ఆయన వచ్చేసి నేను వెజిటేబుల్స్ కట్ చేస్తా ఆ అయితే మొత్తం అవి వాచ్ చేసేట వాళ్ళు కూడా కావాలంటే వెయిట్ వెయిట్ అది కూడా అవుతుంది అని అంటే ఆ స్పాట్ల అనేది యాప్స్ అన్ని ఓపెన్ చేసేసి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని బుక్చే సుందీ లాస్ట్ కు ఇంకేం చేసింది వాళ్ళ మా పాప తిడుతది తిట్టిన తరువాత త ఆప్ లో మళ్ళీ బుక్ చేసుకుంటది ఒకకామ వస్తది ఒక కామ వచ్చి ఏమంటది ఏం బాధపడకండి అని తీరుతది ఏంది మమ్మీ ఈమె నిన్ను ఇలా దరుస్తుంది అంటే యాప్ లో బుక్ చేసుకున్నా నాకు బాధ బాధ వస్తుందిని తను సర్వైవ్ చేస్తుంది బాధ
ఆ
ఎంత కామెడీ అంటే ఆ స్క్రిప్ట్ చూడండి డ్రామా జూనియర్లా ఆ స్క్రిప్ట్ చాలా బాంది జం జడ్ జనరేషన్ అని
ఓ రానున్న కాలం అంతే ఉం
ఆదే షూర్గా అలానే ఉంది అలానే ఉంటుంది
క
ఏ అట్లాని అంటే అంత డెవలప్ అంటే అలానే నడుస్తుంది ఇంగ ఒకన్ని విషయం ఒక డే ఫాలో అయిపోతున్నారు అలా అని అంటున్నాయి ఇప్పుడు యాప్స్ కూడా టెక్నాలజీ అయినా కూడా అంత డెవలప్గా అవుతుంది
ఎందుకు ఇప్పుడు ఈ మూవీ చూసారా మీరు ఒకటి రీసెంట్ గానే వచ్చింది ఒకటి అది తమిళ తమిళ్ టప్పింగ్స్ కృతి కృతి కృతి శెట్టి ఉం
అదే లింకు నాతోనే మాట్లాడరు
ఆ అది కూడా ఎంత ఇంప్రూవ్ అయిందండి
టె టైమ్ అయిపోయింది ఓకేనా ధన్యవాదాలు